బాగున్నారంండి
పోనరా
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి లంచ్ చేద్దామని అనుకుంటున్నా
ఓ మీరు లంచ్ చేసే టైం నేను చాయ్ తాగే టైం ఒకటి అనుకుంటాను ప్రీత అదేంటి అప్పు ఎంత లేటుగా లంచ్
ఇక అంతే పిల్లలు ఉంటే కొంచెం లేట్ అవుతుంది
అవునవు ఆ నేంటి తాగుదామని వచ్చాను ఎందుకు మాట్లాడాలనిపించింది మీతో ఆ షాపింగ్ గురించి మాట్లాడదాం ఒకసారి నేను బయటికి గట్టి తాగి ఫ్రెష్ అవుతున్నా షాపింగ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను
ఆహా
ఇంతకు ముందు ప్రీవియస్ గా మీరు ఎక్కడ షాపింగ్ చేస్తే షాపింగ్ మాల్ బాగున్నాయి అందులో రేట్స్ ప్లస్ క్వాలిటీ బాగుందని చెప్పారు నాకేమో దాని గురించి ఐడియా లేదు
హ హ
సో మీ సజెషన్ తీసుకొని ఒకసారి ఆ షాపింగ్స్ గురించి ప్లస్ ఆ రేట్స్ ఎట్లా అని అడుగుదామని చేసాయండి అది మీరు షాపింగ్ చేసే అన్నారు కదా సరే
అవునవును
పింగ్ మాలు దాని పేరేంటి అట్ల ఎట్లానే దాపిడికీ ఇప్పుడికి ఏమన్నా రేట్లు ఏమన్నా పెరిగినయా
అంటే ఇప్పుడు పెళ్ళీల సీజన్ కదా అండి ఇప్పుడు మ్యారేజెస్ ఎ క్కువ అవుతున్నాయి కాబట్టి షాప్ పింగ్ కాస్ ట్ అయితే కొంచెం పెరుగుతుంది ఇప్పుడు ఎ క్కువే ఉంటుంది. మీకేంటండి ఆకేేశన్ ఇ ప్పుడు మ్యారేజ్ ఉందా ఏమన్న
ఆ ఆ మా బా బు ఓ సారీ మా అక్కయ్య వాళ్ళ బాబుదీ
మ్యారేజ్
మ్యారేజ్ కాదండి పంచెక
ఓకే ఓకే అంటే ఇప్పుడు ట్రెడిషనల్ వైజ్ గానే క దా మీరు చూద్దాం అ
ఆ ట్రెడిషనలేనండి మన్ది విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ట్రేడిషనలే.
హా ఇప్పుడు పంచెకట్టు అంటే కూడ ఇంక ట్రెడిషనల్ గే కదా. ఇంక పం ఆ పంచెకట్టు అంటే దానికి కేరా ఫడ్రస్ రామ్ రాజ్, రామ్ రాజ్ బ్రాండ్
ఆ ఓకే ఆ
రామ్ రాజ్ లో బాగుంటాయండి.
మ్మ్
అందులో చాలా బాగుంటాయి కాస్ట్ కూడా పెట్టొచ్చండి రీజనబుల్ గా ఉంటాయి.
మీరు ఇంతకు ముందు వేరే షాప్ లో ఇంకా తీసుకొనన్నారు కానీ బాగా డిస్కౌంట్ ఉందన్నారు ఆ షాపు
ఆ డిస్కౌంట్ అంటే ఇప్పుడు షాపింగ్ మాల్స్ కొన్ని ఓపెన్ చేస్తారు గదా, ఇప్పుడు మా దగ్గర రీసెంట్ గా జీ వి మాల్ ఓపెన్ చేశారు. ఆ వాళ్ళు ఓ పెనింగ్ కి అందరికి తెలవడం కోసం కొంత డిస్కౌంట్ పెట్టారన్నమాట.
మ్మ్
పింగ్ మాల్ ఓపెనింగ్ కో మనేస్ సి డిస్కౌంట్ పెట్టారు అట్ల నేను షాపింగ్ చేశాను. డిస్కౌంట్ లో వస్తుంది గదా అని
హ్మూ
దే జీ వి మాల్ అనీ పర్లేదండి బానే ఉంటున్నాయి కాస్ట్లో. పెట్టచ్చు రీజనబుల్ గానే ఉన్నాయి ఆ కొన్ని కొన్ని షాప్స్ ఉంటాయి కదా బ్రాండెడ్ అని అట్లాంటి వాటిలల్లో బ్రాండెడ్ అంటున్నారు కాని దానికి కాస్ట్ కూడా టూ మచ్ గా ఉం టున్నయ్
అవునవును శారిస్ వైజ్ గా ఏం బావుంటాయండి మరి ఇంట్లో ఫ్యామిలీస్ మమ్మీ మదర్ వాళ్ళకి తీసుకోవాలనుకుంటే ఏ బెటర్ అంటారు షాపింగ్స్ ఇప్పుడు బయట బెటర్ అంటారా లేకపోతే ఏదైనా ఆన్లైన్ లో పర్చేస్ చేయటం బెటర్ అంటారా
ఆన్లైన్ లో కూడా బెటరే అండి కాకపోతే ఏమైతుందంటే ఆన్లైన్ లో కొంత మోసాలు జరుగుతున్నాయి అది మనము చూస్ ఆ బ్రాండ్ కావచ్చు మనం చూసిన క్వాలిటీ అది వచ్చేప్పటికి అలా ఉండట్లేదు కొన్ని కొన్ని బ్రాండ్స్ లో ఆ కొంతవరకు అయితే ఇప్పుడు ఆ ఏమైనా ఫంక్షన్స్ కి కావచ్చు ఏమైనా వేడుకలు ఉన్నట్లయితే వాటి కోసము డైరెక్ట్ గా ఉండి చూసుకొని తీసుకుంటే బెటర్
మ్మ్
కొంచెం క్వాలిటీ గాని క్లాత్ గానీ ఒక్కొక్కసారి రావట్లేదు
ఊమ్ ఎందువల్ల అండి మేడం అట్లా అంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అన్ని మన్షన్ చేస్తున్నారు కద్ ఆన్లైన్ లో మరి ఆ ఎందుకు కానీ వాళ్ళు అట్లా క్వాలిటీ ఇవ్వలేకపోతున్నారు
అంటే గది అవునండి దేని వల్ల అయితుందో రీజన్ తెలియద్ ట్లే గాని అన్ని అని చెప్పలేము కొన్నిట్లో మాత్రం అట్లా జరుగుతుంది కొన్ని కొన్ని కొని కొన్ని వెబ్సైట్లున్నాయి కదా వాటిలో మాత్ త్రం అలా జరుగుతుంది, అన్నిట్లో అని కాదు కొన్ని మా త్రం పర్ఫెక్ట్ గా వస్తున్నాయి.
ఓకే
కొన్ని మాత్రం ఇంకా అట్లా
సో ఇప్పుడు ఇగ కంపేర్ విత్ ఆన్లైన్ లైవ్లో తీసు కోవటం బెటర్ అంట సారీస్ అయితే
ఆ శారీస్ ఇంకా చూసినవి, నచ్చినవి నచ్చిన మోడల్, నచ్చిన కలర్ నచ్చిన క్లాత్ చూసి తీసుకోవచ్చండి మనం డైరెక్ట్ గా ఆ క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ఆన్లైన్ లో చూస్తాం కాని దాని క్లాత్ ని అయితే చూడలేము కదా అండి క్వాలిటీ ఎట్లా ఉంటది అనేది. ది
ఉ అవునండి.
డైరెక్ట్ గా తీసుకునేప్పుడు వందసార్ల చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ క్లాత్ బాగుందా క్వాలిటీ బాగుందా అనేదంతా.
ఊ
కు ఐతే కొంచెం అంత టైం లేదు బిజీ ఉన్నారు అనుకుంటే ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ఒకవేళ టైం ఉండి ఓకే చేసుకోగలుగుతామనంటే ఆఫ్లైన్ డైరెక్ట్ వెళ్లి కూడా చేసుకోవచ్చు.
మరి క్వాలిటీ విషయంలో కూడా ఇగ ఇట్లే బెటర్ అంటారా అండి.
క్వాలిటీ అంటున్నారా.
ఊ
మనం డైరెక్ట్ చూస్తే దాని క్వాలిటీ మనకు ఒక ఐడియా వస్తుంది కదా. ఎలా ఉంది ఏంటిది అనేది. వాడు ఆన్లైన్ లో డిస్క్రిప్ షన్ ఇస్తాడు అంత క్వాలిటీ కాటన్ క్లాత్ సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇస్తారు కాని కొన్ని కొన్ని ట్లో మాత్రం మిస్ అయి తుంది.
అవును
ఇప్పుడు మనం క్లాత్ ని టచ్ చేసి చూస్తే తెలుస్తుంది కదా అండి ఎలా ఉంది ఏంటిది అనేది ఆ ఇప్పుడు మనం అది వాడు ఇస్తాడు డిస్క్రిప్షన్ అంతా గాని అది ఉండొచ్చు, ఉండకపో పోవచ్చు.
అవునండి నేను కూడా కొన్ని కొన్ని సైట్లలో చెక్ చేసాను ఫ్యాబ్రిక్ ఆ అక్కడ ప్యూర్ కాటన్ అని చెప్పేసి కొద్దిగా మళ్ళీ మిక్స్ అయితుంది సిల్క్.
అవును సిల్క్ గాని పాలిస్టర్ కూడా మిక్స్ అయితుంది అట్లా కొన్ని కొన్ని సార్లు అట్లా ఇది అయితా ఉంది అందుకే నా ఒపీనియన్ ఏం టంటే మనకు టైమ్ ఉందనుకుంటే డైరెక్ట్ షాప్ వెళ్ళి నచ్చిన క్లాత్ నచ్చిన మోడల్ తీసుకోవచ్చు అని నా ఒపీనియన్.
హ్ మరి కిడ్స్ కి సంబంధించండి. కిడ్స్ కి సంబంధించండి.
కిడ్స్ కి సంబంధించి అంటే కొన్ని కొన్ని ఉన్నాయండి బ్రాండ్స్ ట్రెండ్స్ అనీ ఇప్పుడు రిలయన్స్ ట్రెండ్స్ ఉంది కదా అట్లా వాళ్ళకి పిల్లలకయితే చాలా వరకు కూ ఉన్నాయండి బ్రాండ్స్ మ్యాక్ క్స్ అని వాటిలో అయితే బానే ఉంటుంది కాకపోతే కొంచం మ్ కాస్ట్ మాత్రం కొంచం ఎక్కువ అనిపిస్తుంది వాట్
ఇప్పుడు పిల్లలకి మరి బెటర్ ఏ క్లాస్ సజెషన్ బాగుం ఉంటందండి మాకు తెల్వదు దాని గురించి తీసుకోవటం ఏది బెటర్ అంటారు. కోవాలంటే
అంటే పిల్లలకి ఎప్పుడూ సమ్మర్కంటున్నారా లేకపోతే ఏ
క్యాజువల్ డైలీ వేర్ ప్లస్ స్కూల్స్కీ క్యాస్వల్ వల్గా ఏసుకోవడానికి
ఆ ఇప్పుడు సమ్మర్ వైజ్ అయితే కాటన్ యూజ్ చేసుకోవడం బెటరు ఇంకా సీజన్ని బట్టి చేంజ్ చేస్ స్తా అండి నేను పిల్లలకు బట్టలు వింటర్లో ఒకలాగా సమ్మర్లో ఒకలాగా
ఓకే
లాగా మెయింటైన్ చేస్తా వాళ్ళలకు బట్ ట్టలు ఇప్పుడు రైనీ సీజన్ అంటే కొంచం విన్ వింటర్ రైైనీ సీజన్ చల్లగా ఉంటుంది కదా దోమల్ అవి కుట్టకుండా ఫుల్ బట్టల్ ఏసేస్తాను వాళ్ళకి ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ ప్యాంట్ అట్లా
హ్
ఇంకా సమ్మర్లో కాట్ టన్వి చిన్నవి షార్ట్స్ అట్ల ఏపిస్తాను. సీజన్ని బట్టీ షాపింగ్ చేస్తాను మీరు చేద్దాం అనుకుంటే మీ ఆ మీరు ఇప్పుడు షాపింగ్ చేయాలి అనుకుం టే ఉన్నయండి చాలా షాపింగ్ మాల్స్ ఉన్నవి మీరు డైరెక్ట్గా వెళ్ళి టైమ్ ఉంటే మాత్రం డైరెక్ట్ ఎళ్ళి డైరెక్ట్ షాపింగ్ చేసుకోవడం బెటర్
నేను అదే అనుకుంటున్నానండి. ఈ రోజు ఈ రోజు కాకున్న ఒకళ ఫ్రీ టైమ్లో డైరెక్ట్గా దానికి స్టోర్ కెళ్ళేసి విజిట్ చేసి మనకి ఇంకొకటి ఏంటంటే మేడమ్ ఫిక్స్ ఎలాయిన అంటే ఫిక్స్డ్ ఉంటది కాబట్
అవును అక్కడ గూడ బార్గనింగ్ గుడా చేసుకోవచ్చు
బార్గెనింగ్ చేసుకోవచ్చు మనం బార్గెన్ చేసుకొని మ్
కొంత తనకి పెట్ట పెట్టగలుగుతామా లేదా అంత అహా అంత పెట్టొచ్చా అది రీజనబుల్ అనేది మనకు తెలుస్తు తుంది కదా అండి డైెక్ట్ వెళ్ళి షపింగ్ చేస్తే ఆ కొంత షపింగ్ చేసుకుంటే అట్లా స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది ఆ మనకు కొంచెం ఎక్ససైజ్ వాకింగ్ లాగా అన్ని ఇంకా అందుక అన్నా నేను కొంచెం టైమ్ ఉందను కుంటే వెళ్ళొచ్చ అట్లా షాపింగ్ కి ఇంకా బిజీగా ఉండి టైం లేని పర్సన్స్ క అయితే ఇంకా తప్పదు ఆన్లైన్ లో చే చే కోవడమే అని
అవునండి మరి ఒకవేళ ఇప్పుడు మార్కెట్ వెళ్ళాలంటే కూడా అండి మనం ఇప్పుడు ఆ కూరగాయల మార్కెట్ వెళ్ళాలినుకుంటే ఆన్లైన్ స్టోర్స్ బెటర్ అంటారా ఇది క్వాలిటీ పర్పస్ ను చూసుకుంటే ఫ్రెష్ ఫ్రూట్స్ సంబంధించి ఇది డైరెక్ట్ మార్కెట్ కి వెళ్ళటం బెటర్ అంటారా
నాకు తెలిసినంత వరకు అయితే పక్కాగా రైతు రతు బజార్ రైతు మార్కెట్ క వెళ్ళి ఫ్రెష్ కూరగాయలు తీసుకోవడం బెటర్ అండి
ఆ
ఆన్లైన్ లో కూడా ఉన్నావి కొన్ని మా అవి ఉన్నావి అవైలబిలిటీ లో గాని ఎంతైనా అప్పటికప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే రైతు పతులు అప్పటికప్పుటి కోసుకొచ్చి అమ్మేస్తున్నారు అవి కొంత ఫ్రెష్ గా ఉంటున్నాయి మనం ఆన్లైన్ లో ఆన్లైన్ లో బుక్ చే ఇప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసిన వాటిని వాళ్ళు అప్పటికప్పుడు కోసి తెచ్చి పంపలేరు కదండి
అవును మరి అవి అట్లా ఫ్రెష్గా కనబడడానికి కారణం ఏందంటారు మనకి
కొన్ని రకాల ఎక్కడ రైతుల దగ్గరంటే క అ చే అ ఎ పాడవకుండా ఉండడానికి కొన్ని రకాల కెమికల్స్ యూజ్ చేయడం వల్ల
ఉ
అవి తొందరగా పాడవకుండా ఉంటున్నాయి
స్టోరేజ్ కోసం అట్లా ఉంటా
పాడవకుండా కొన్ని కెమికల్స్ ఇప్పుడు చూస్తున్నాం కదండీ ఫ్రూట్స్కి కూడా కెమికల్స్ కలుపుతున్నారంట తొందర పాడవ కుడా అది చాలా ఫ్రెష్ గా ఉన్నట్టు కనబడడానికి ఏ మున్నా న్యూస్ అడి మనం న్యూస్ చూస్కుంటే అన్ని అప్డేట్ అయిపోతా ఉంటుంది
అవునండి
మీరు చేద్దాం అనుకుంటే షాపింగ్ డైరెక్ కెళ్లి చేసుకోవడం బెటర్
అదేనండి అదే ఆలోచిస్తున్నా చేద్దామనట్లేను
ఊ
తీసుకొని క్లాస్ అది కూడ బాగ నేం చేసినట్లు ఉంటది ఇంకా బాగుంట
ఆ అదే కొంచం రేటు ఆ అదే రేటు కూడా కొంత రీజనబుల్ ఉంట్ అది మనం చూసుకొని తీసుకోవచ్చు దానికి క్లాత్ కి మనం అంత రేట్ పెట్టొచ్చా లేదా అనేది మనకి ఐడియా వస్తుంది కదా
అవునవునండి.
అదే
ఇవి ఇ ఇంగట్లయితే కూరగాయలు కూడా నా డైరెక్ట్ గా రైతు బజార్ కెళ్ళి తీసుకోమంటారా
అవునండి రైతు బజారు రైతులు ఇప్పటి వరకి అయితే అన్ త ఇదిగా మోసాలు చేయడం అలాంటివి ఏం జరగట్లేవండి ఆన్లైన్ లో అయితే కొంత కొన్ని రకాల కెమికల్సు యాడ్ చేసేసి వాళ్ళు ఇచ్చేస్తున్నారు రైతుల దగ్గర నుండి తెచ్చుకోవడం అయి తే చాల బెటర్ ఫ్రెష్ కూరగాయలు హెల్దీ ఓప్ కె ఓకె థ్యాంక్ యూ